హాయ్ హాయ్ అండి
బాగున్నారా
ఆ బాగున్నారు మీరు బాగున్నారా హాయ్
బాగున్నామండి సే హాయ్ బాగు బాగుందమ్మా
ఆ
ఏ సంగతి వంట అయిపోయిందా
ఆ వంట అయిపోయింది ఎగ్గు కర్రీ ఆ వంట అయిపో పెయింది ఆ ఎగ్గు కర్రీ చేసినా మ్మ్
మ్మ్
మీది వంట అయిందా
ఈ రోజు నాకు ఫాస్టింగ్ రా నేను మధ్యాహ్నం తినేసిన ఫాస్టింగ్
ఆ ఆ మధ్యాహ్నమే తినేస్తారా
ఆ ఈ రోజు మధ్యాహ్నం తినేసిన కొంచెం అయినాంక ఉప్మా చేసుకుంటా
ఆ
అదే
అంతేనా
ఊ ఏ సంగతి
సంగతి మీ మీరు మీకు సమ్మక్క సారక్క ఉందా మొక్కుతార
ముక్కం అండి సమ్మక్క సారక్క ముక్కం గాని ఎప్పుడన్నా అందరితో పాటు మా అంటే నేను అ వెళ్ళలేదు వరంగలు సమ్మక్క తల్లి దగ్గరికి కాకపోతే నేను ఇప్పుడు మన ఊర్లలో చేసుకుంటరు కదా ఒక కాడ సమ్మక్క అని ఇప్పు మా ఊరు లో ఒక ఊరవతల ఒకటి సమ్మక్ క్క టెంపుల్ అని వెలిసింది అక్కడికి వెళ్తా ఆ అక్కడికి వెళ్ళి అందరితో పాటు మొక్కేసి వస్తా ఆ ఆ మీరు వెళ్తారా అండి సమ్మక్క కి
ఆ వెళ్తాం అంటే అక్కడ వరంగల్ వరకి ఎల్లేలే ఇక్కడిక్కడ దగ్గర దగ్గర జరుగుతాయి కదా మ్ అట్లా వెళ్తా ఆ చాలా ఇష్ టం అన్నటు టూ ఇయర్స్ కు ఒక్కస్ సారి జరుగుతది కదా
అవును
ఆ చాలా సత్యం కూడ వాళ్ల దేవత్ త అంటరు
అవునవును అవునవును మా వాళ్ళు మా పాప వాళ్ళు కూడా వెళ్తరు వా బంగల్కి వాళ్ళ అత్తగా వాళ్ళు వాళ్ళు వెళ్తరు గాని నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదమ్మ
వెళ్ళలేదా మాకు అమ్మ వాళ్ళ లేదు ఈ దేవుడు ఆ కాని అత్తగారు వాళ్ళక్ పు ఇగ ఉంది చాలా ప్రతి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు హ్మ్
ఆహా ఇంట్లోను వస్తు మీరిన్ అంత నిలుపుకుంటున్నట్టు
ఆ అవును
ఆ
ఉహు ఆ ఇట్లా అని నాకు కూడా తెలిసింది నా నేను కూడా ఇగ మొక్కుకోవడం శ్రావణంలో మొక్కుదము ఇంకా టూ ఇయర్స్ టూ ఇయర్స్ కు ఒకసారి వస్తు ఉంటాది కదా అప్పుడు అయితే ఈగ కొందరు బ్లౌజ్ పీస్లు పెడతారు ఓ సారీస్ కొని ఏయా ఆ కోటి కోడి గొనుము మెక్కుతారు ఇంకా మొక్కు నోళ్ళు తులభారం చేపిచ్చుకుంటారు
అవునా అవునవును అంటే ఏదనా ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయినా ఏదైనా కష్ట కష్టం వచ్చినా మా దగ్గర యాభై కిలోలు ఉండది ఆ అతను యాభై కిలోలు అంటే యాభై కిలోల తులాభారం ఎస్
తులభారమా జోకిచ్చుడే ఉంటదా అవును ఎంత అన్న ఉండని జోకిచ్చుడే ఉంటది ఇగ
మళ్ళీ దాంతో పాటు మేక మేక కోస్త్
మేక ఉ కంపల్సరీ దాంతో పాటు మేక కోడి కోస్తారు ఆ ఒక కోడి రెండు అవును చాలా బాగుంటది
ఉ మీ దగ్గర కూడా జరుగుతదా
ఆ జరుగుతాది మా దగ్గర కూడా జరుగుతాది నిను ఈ ఇయర్ చేసుకున్నా ఇంట్లోనే చేసుకున్నా నేను నేను ఎప్పుడు అంటే సారీస్ లు మొక్కలేను ఇంకా అదే బ్లౌజ్ పీసులు రెండు రెండు బ్లౌజ్ పీసులు కొని మొక్కుకుంటా కోడితోని
అవునా అంటే ఎప్పుడన్నా ఎప్పుడు పిల్లలకు తులాభర వేయించినావు మరి
ఆ వేయించలేను మొక్కుంది ఇద్దరిక ఉంది ఇద్దరిక తులభారం మొక్కుంది ఆ ఇంకా అది జరగా జరగాలి అనుకునేది నెక్స్ట్ చే మళ్ళీ జాతర ఉంటేది కదా అప్పుడు జోకిస్తా అనిగా మొక్కుకున్నా కంపల్సరి
అవునా అవును లేట్ చేయద్దు పిల్లలు లేటు ఏదన్నా దేవుడిది మొక్కున్నదనుకో పిల్లలు జిద్దుకొస్తారు
జిద్దుకొస్తారు అదే ఈ లేట్ చెయొద్ దు అనేసి ఈసారి మొక్కి అది ఒడి బియ్యం ఉంటేది కదా ఆ ఒడిబియ్యము గద్దెల కాడ తీసుకెళ్ళిన ఈ అక్కడ అక్కడ ఇస్తాం అన్నట్టు ఒడి బియ్యం అక్కడ ఇవ్వాలి మనం మొక్కిన ఈ జాకెట్ ముక్కలు ఆ బంగారము ఒడి బియ్యము అవన్నీ అందులో కట్టి అక్కడ వాళ్ళు ఉంటారు దేవుళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ ఒళ్ళో పెట్టాలన్నట్టు హ పెక్టినా లి
అ తీసుకెళ్ళి, అక్కడ ఇచ్చేసి వచ్చిండ్రు.
ఆ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి, మళ్ళీ అక్కడ ఒక కోడ్ని కోసుకోవాలన్నట్టు.
అక్కడ గూడ మళ్ళీ.
ఆ అక్కడ కూడ కోడ్ని కోసుకోవాలె, వట్టిగా రావద్దు. కొంతమంది ఒస్తరు వట్టిగా. పోతే, నేను ఇగ మేము కోస్కుంటము.
ఆ
ఆ మేం కోస్కొని, ఇంటికి తీస్కచ్చుకుంటం.
ఆహా!
హ్మ్
ఇగ నాకు అ అన్ని దేవుళ్లు ఉన్నయి గని సమ్మక్క తల్లి మా అత్తగారికి లేదు. మా అమ్మ వాళ్ళకి కూడ లేదు. కాకపోతే ఎవరనా పిలిస్తే, పిలుస్తరు ఇట్లా. పిలుస్తే ఆ వెళ్తా. వెళ్తా, మ్ దేవున్ని మొక్కుకుంటా.
ఆ
ఒకసారి ఇగ తనివి తీర ఒక్కసారి అక్కడికి పోవాలనున్నది, ఎక్కడికీ వరంగ్ వెల్ ఏళ్లనున్నది, ఆ మేడారం. వరంగల్, మేడారం ఎల్లాలనున్నది గని, ఆ భగవంతుడు, ఆ అమ్మవార్దయ ఇగ.
అవును. అంతా, దేవుళ్ళదే ఉంటది. మనల్ని నడిపిచ్చేది, తీస్కేళ్ళింది.
నేనూ అనుకుంటున్న పోవాలి, పోవాలి అని ఆ తల్లి అనుగ్రహం నామీద ఉన్ దానిమీద
అవును ఉండాలి.
అ ఆ
హ్మ్
ఉమ్
నేను ఇట్లనే, చిన్ వీల్లు చిన్న పిల్లలు, మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్ ప్పుడు పుట్టినప్పుడు అంటే చాల చిన్నగా, ఆ వన్ ఇయర్. దన్కుంట. అప్పుడు నాక్ కో తెలియదు, మొక్కుడూ తెలియదు. ఎట్లా మొక్ క్కాలె ఏంటని? వాళ్ళు బంగారం పంచి పెడితే, అవంతా తీస్ కుంటున్నా తింటున్నా ఆ ఇంకా నాకు తెలియదు
అవును
ఆ అంటే మేము అ సప్ పేట్ గా ఉన్నాం అన్నట్ ఇట్టు ఆయనకి ఇట్టు జాబ్ చిన చిందయితే పను నేనయితే ఇటు వచ్చసినా చేసినాను అక్కడ లేమన్నట్టు నేను నాకు అంతగా అవగాహన
లేదు
కొబ్బరి గాని తీసుకొని తినడం ఒక రోజు ఆ అదే టైమ్ లో జాతర టైమ్లోనే ఓ రోజు ఏమైంది ఇట్లా అయి మంచాలా బాబును పడుకోబెట్టుకుంటా పడుకున్నా అంటే నిద్ర పోలేను పడుకున్నా ఇట్లా అది దేవత ఆ పైకి వచ్చేసింది ఆమేయన పడ్డది మస్త్ ఒళ్ళంత ఎట్లా అంటే మంటలు మంట ఆల్రెడీ మండుతోంది మంటలు మంటలు పడుతున్నాయి అందులోనే దేవత అడుగుతుంది క్షమాపణ అడుగు క్షమాపణ అడుగు నన్నునే మొక్కు నువ్వు మొక్కుకో అదే మనిషి అయ్య బాబోయ్ కున్న ఆ ఆ మంటల్లోనే తప్పైంది నన్ను క్షేమించు తప్పయింది నను క్షమించు అనేసి అ మొక్కుకున్నా మొక్కుకున్న తర్వాత చాలా భయమైంది ఒళ్ళు మొత్తము మంట చాలా మంటేసింది అ ఇగ మా అమ్మ కి ఫోన్ చేసిన వెంటనే
హ్మ్ హలో వినస్తుందా అండి
తీసినా ఆ ఇనోస్తుంది అమ్మకి ఫోన్ చేసిన ఇట్ల్ ఇట్లే జరిగింది అని అంటే మరి ఉన్న ప్పుడు మొక్కుకోవాలి కదా అట్ల ఇట్లా అని అప్పుడు స్టార్ట్ చేసిన అన్నట్టు ఆ ప్పుడు నుండి ఆ ఇగా
అప్పటి నుండి మొక్కుకునుడు మొదలు వెట్టిన్రూ ఇంగ హలో హలో
ఓళ్ళు జారట్
ఆ మీ ఊర్లో మరి ఆ వినబడుతున్ మీ ఊర్లో మర్ రి పే అక్కడ గ భద్రకాళి కెళ్తారా
ఆహ్ వెళ్తాం వెళ్తాం
వెళ్తారు ఇగ ఉమ్ ఇగ అమ్మవారి దయరా మనల్ని చిన్న చూపు చూసిన పెద్దది పెద్దది చూపు చూసిన తల్లి దయ తల్లి అనుగ్రహం లేంది నాకు తెలిసైతే ఏది కాదు ఆమె కింద మనము కాప్ పాదాల కింద ఒక ధూళి లాంటి వాళ్ళం ఆ ఆ ఏదో అంటర్ ఏదైనా అంటరు కదా నీట ముంచినా పాల ముంచినా తల్లి అని
అవును అంటరు
అదే అదే మీ సార్ ఏం చేస్తారమ్మ మరీ
ఆ ఇక్కడ కంపిన్లో చేస్తారు అందుకోసమే ఇటు సపరేట్ వచ్చేసినవా నాకు అక్కడ వాళ్ళు ఏం మొక్కు తరు ఏంటి అన్నది నాకు అంతగా తెలియలేదు వాట్ ఇట్లా చేసేసరికి అట్ల అయింది
ఆహా
ఆహ్
ఆమ్మో అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి అమ్మ వాళ్ళకు లేదు మీకే అత్తగారి వాళ్ళక్
ఆ అమ్మ వాళ్ళకి లేదు అందుకే నాకు తెలియదు ఎట్ ఇంకా ఏంటి అనేషి నేను వాళ్ళు వెడతా ఉంటే తీసుకోవడం తినేయడం
అదే అదే
ఆ ఇగ ఎంగ ఆది ఇట్లా తెలియదు
అవును మరి భోజనం అయిపోయిందా హలో
ఏ దాన్ని సాయిబా గుడికి వెళ్ళేదాన్ని హలో ఆ ఆద్ చిన్న మ్యారేజ్ గాకముందంటే శివుడు గుడికి వెళ్లే దాన్ని అండ్ ఇంకా అదే సాయిబాబా గుడికి తర్వాత హనుమాన్ టెంపుల్ కి ఇట్లా వెళ్లేదాన్ని అన్ని
ఆ ఆహా
అట్లా ఆ టెంపుల్ కి వెళ్ళడమే తెలుసు ఆ కోలుసుకుంటా నే వాటిని గూడ కోలుసుకుంటారు ఆ
హ్మ్ తిన్నారా మరి పిల్లలు తిన్నారా
ఆ తిన్నరు
హలో
ఆ తిన్నారు తిన్నారు లేదు ఇంకా కాలేదు ఆ కాలే కాలే మీతోని మాట్ మాట్లాడిన్ తర్వాత తినేస్తా
అవును
వంట ఇంకా గలేదా మీది
అక్క అంటే ఒక ఉప్మా వేసుకుంటారు అదంతే
ఆ ఉప్మా చేసుకోవాలి గదా ఇంట్లో వాళ్ళకి మరి వంట చేసిం ఇంట్లో వాళ్ళకి వంట
అత్తగారింట్లో బాబు హైదరాబాద్ లో ఇగ మొన్న మస్ సార్ గూడ లేడు రీసెంట్ చనిపోయిండు చనిపోయిండు మొన్న త్రీ మంత్స్ కిత
త్రీ మంత్స్ క్రితమా ఏమైంది
హాట్ హాట్
హార్ట్ వచ్చిందా మీరు ఒక ఒకరే ఉంటారా హలో
ఆ చెప్ప్రమ్మ ఓకే ఆ ఒకరంటే పక్కన అమ్మ వాళ్ళు ఉంటారు సరే ఓకేరా ఓకేరా బాయ్ ఆ